సార్ నయి
హలో
హలో సార్ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు
నమస్కారం బాగానే ఉన్నాను
ఈరోజు ఏం చేసారు సార్
భోజనమా పనియా
పని కానివ్వండి భోజనం కానివ్వండి భోజనం లంచ్ అయిందా సార్
ఆ
ఏం స్పెషల్ ఎంటి సార్ ఈరోజు
ఈరోజు చికటి కందిపాపు
ఓహ ఓహ చక్కట్టి ప పాకు వడియాలు ఉన్నాయా లేవా సార్
వడియాలు ఎండ పెడుతున్నాం త్వరలో అవి తినాల్సిందే
ఓకే ఇంకా ఏంస్ స్పెషల్ లేదా సార్ ఈరోజు
ఈరోజు స్పెషల్ మీతో మాట్లాడమే స్పెషల్
ఓకే ఓకే ఓకే ఓకే ఓకే సార్ ఇంకా ఈరోజు ఏం చేసి సర సార్
ఈ రోజు ఉదయమే లేచాను ఒకకావనికి కిలోమీటర్ నడిచాను రాగా రాగాన్ని స్నానం చేశాను
ఓకే
స్నానం చేసిన తర్వాత సిస్టమ్ ఓపెన్ చేశాను
ఆ సే
కొన్ని రిపోర్ట్స్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్ షేర్ చేశాను మీరు చెప్పండి మీరేం చేశారో మా లేవగానే ఇప్పటి వరకు ఒక రెండు వాక్యాలు చెప్పండి తర్వాత నేను మాట్లాడతాను
మార్నింగ్ లేవగానే ఆ బ్రష్ చేసి టిఫిన్ చేసేసి ఉపాధి హామీ పనికి వెళ్ళొచ్చాం ఇక వెళ్ళొచ్చాక రెగ్యులర్గానే అచ్చి అంత ఉన్నది లేనిది ఇంత తిని మళ్ళీ ఈరోజు సర్వేకెళ్ళచ్చాం సర్వే జేసి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి కచ్చి ఇంకా మళ్ మేం త్రీ పియే వెళ్ళాం సర్వేకు మళ్ళీ
వెరీ గుడ్ చాలా ఉత్సాహంగా పనిలో పాల్గొనట్టున్నారు ఈ రోజు మీరు టార్గెట్ రీచ్ అయ్యారా ఎంత మంది చేసినారు
ఈ రోజు అయిపోయింది సా ఇంకొక పదహారు అయితే అయిపోతుంది సార్. కాకపోతే మా ఏవో మేడ గారు త్ చేసి వారు కాసంత రెస్పాన్స్ కావడం లేదు మా వర్క్ కు స మా ఏ గోగారు వచ్చేసి రెస్పాన్స్ కావట్లేదు వర్క్ కు సంబంధించి
ఆహా అంటే ఏం ఆ వాళ్ళ సహకారం మీకు ఏవి విధంగా ఉండాలి
అంటే మాకు ఒక మూడు సర్వే నెంబర్లు వచ్చేసి ఇంట్లో హౌజు హౌజ్ అని
మ్మ్
పూర్తి చేయాలో మాకు అర్ధం కావట్లేదు అదే ఇగ అదే చూస్తున్నాం. ఆహా ఇది ఊరిలో కచ్చేసి ఊర్లో ఊర్లో ఉంది అవి. అయితే దానికచ్చేసి ఇక మాక్ మాకు సర్వే నెంబర్స్ వచ్చేసి ఇండ్లు ఉన్నాయి, కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి సర్వే అని వెయిటింగ్ చేస్తున్నాం, వారికి చెప్తే వారు అన్నారు, మేము కాల్ చేస్తాం తర్వాత చేయండి అన్నారు. ఇంక ఇదివరక అయితే మాకు రెస్పాన్స్ ఇయలేదు. ఇక వెేట్ ఏస్తున్నాం ఇంకో ఆ ఇంకో సీక్
అయితే ఇగ అంతా అయినాంక ఏనుగెళ్లింత్ తోక చిక్కింది ఇలాగ అంటే కొంచెమే ఉన్నది కదా దానికోసం తప్పకుండా వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారు, అంతా అయిపోయింది ఇక కొంచెం వాటికి మాత్రం కోఆపరేట్ చేయరా. చేస్తారు
చేస్తారు, చేస్తారు కాని తొందరగా చేస్తే అయిపోతది కదా సార్ మళ్ళీ మాక్. కు ఎటువంటి రిస్క్ లేకుండా ఉండి పొద్ది అన్నట్టుగా స మేం చేయొచ్చు సార్ మేం ఇంకా చేయొచ్చు టాస్క్ కాకపోతే ఎందన్ అంటే మళ్ళీ వో వాళ్ళతో ప్రాబ్లం ఎందుకు లే వారైతే మాకంటే పై అధికారి కదా. వారితో వారచ్చం వారి. చెప్తే కొంచెం బాగుంటది గదా అన్నట్టుగా ట్రై చేశాం అంతే.
ఓకే సో మనం ఈ రోజు రోజు వారి పనులు మాట్లాడుకు. డున్నామా ఆ తర్వాత ఇంకా ముఖ్యమైన పని ఏం చేసి ఉంటారో చెప్. ప్పండి.
ఇక ముఖ్యమైన పనినంటే కాసేపు క్రికెట్ చూడడానికి వెళ్ళాను సార్
వావ్ క్రికెట్ చూడటానికి వెళ్ళారు మీరు క్రికెట్ అంటే ఇష్టమేనా అందుకే
ఇస్ అవును సార్ ఇష్టమే ఇష్టమే దాంతో ఇక్కడ కాసేపు వెళ్ళి చూసాం చూసి చి ఇక ఒక్కసారిగా వా టీమ్ అంటే ఏం లేదు సార్ మాకన్న పిల్లలు ఇలా స్కూల్ పిల్లలు అందరు జమయి ఈ వాడుత ఆ లోకల్ పిల్లలే ఆడుతున్నారు అయితే కాసేపు చూసి శమ్ చూసా గానీ ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయ్యి ఉరిమీ ఒకసారిగా సడన్గా చిన్న గాలి దుమారం వచ్చింది ఇక ఇంటికాడా ఆ కాస్తంతా ఇగా ఏదైనా సదరాలని చేద్దాం అ జల్ది జల్దీ ఇంటికి వచ్చేసాం ఇక
ఓకే నేను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరికొన్ని ముఖ్యమైన రిపోర్ట్లు చేశాను ఆ చేసిన రిపోర్ట్లు డాష్ బోర్డ్ కేరింగ్ అంటారు ఆన్లైన్ లో షేర్ చేశాను వాట్సాప్ గ్రూప్ లో ఆ తర్వాత జూమ్ మీటింగ్ ఉండే
ఆ సార్
సింగిల్ విని విని విని విని ఇగో ఇప్పుడే అయిపోయింది.
ఆ సార్
మీ కాల్ రిసీవ్ చేశి మాట్లాడుతున్నాను ఇక బయటికి వెళ్ తున్నాను మీరన్నట్టే మబ్బు మబ్బు ఉంది కాబ ట్టి
ఆ అదే సార్ మా సైడ్ ఇప్పుడే క్లైమేట్ మొ త్తం మళ్ళీ ఒకసారి వా చేంజ్ అయిపోయి ఎండ కా చేస్తుంది ఇంతసేపు మబ్బు ఉండే కాస్త అన్ని చినుకులు పడ్డాయి, కాకపోతే ఏందంటే ఒక్కసారిగా మళ్ళీ ఎండ ఎళ్ళింది.
అవును అంటే వాతావరణ మార్పులు మన చేతిలో ఉండవు ఆటోమే టిక్ గా మారుతా ఉంటాయి, ఇందాక బాగనే ఎండ ఉన్నట్టుండే మొత్తం మబ్బు కమ్ముకుపోయేసరి ఈ వర్షం వస్తుందా అన్న అనుమానం అయితే కలుగుతుంది.
చేంజ్ అయి మళ్ళ ఒకసారి ఏ ఒకరు సార్, రెండు కాదు సార్ ఈరోజు వచ్చేసి ఒక ఆ ఒక వేరే ఊరికి వెళ్ళాలను అనుకుంటున్నాను సార్ అక్కడ కాస్త అంత పని ఉంది. అద్ ము ముఖ్యమైన పని కాకపోవచ్చు కాకపోతే ఏంది అని అంటే ఒక వ్యక్తిని కలిసి మళ్ళీ రావాలి. ఆ వెళ్ళాలనుకుంటున్నా. ప్రస్ తానికైతే
జాగ్రత్తగా వెళ్ళండి బైక్ వెళ్తారా, ఆటో తీసుకొని వెళ్తారా జాగ్రత్తగా వెళ్ళండి.
ఐ
ఓకే మరి జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్లు ఉన్నాయా రోడ్డు మార్గమెనా కొంచెం అడ్డం దిడ్డం ఉంటదా రోడ్లు బాగుండవు పల్లెటూరులో
రోడ్డు మార్గమే కాని మా సైడ్ రోడ్ వచ్చేసి బాగా ఇదిగా ఉంది. దా ఆర్ ఎన్ బి రోడ్ అంటే కచ్చ రోడ్ కంటే హీనంగా ఉంది మా సైడు
అయ్యో మరి జాగ్రత్తగా, జాగ్రత్తగా వెళ్ళండి మీరు అనుకున్న పని చక్కగా చేయండి.
ఓకే ఓకే ఓకే సార్ ఇది కొంచెం వెళ్ళాలి. తొందరె కాకపోతే ఇంకో వ్యక్తి వస్తాడేమో అని చూస్తూఉన్నా.
ఆ ఓకే అయితే ఇద్దరు కలిసి వెళ్తారా.
ఆ ఇద్దరం కలిసే వెళ్ళాలి సార్, ఒక్కళం వెళ్తే కాదు అక్కడ పని ఇద్దరు రావాలి, ఇద్దరు అనుకునే వెళ్ళాలని చూస్తున్నాం సార్.
మంచిదే జంటగా వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి మళ్ళ వచ్చక్ టప్పుడు కూడా మెల్లగా రండి అంటే దారి బాగా లేదు కాబట్టి ఎగుడు దిగుడు బాగ్ వాతావరణంలో బైక్ నడిపితే స్లిప్ అయ్యి జారిపడే అవకాశం ఉంది కాబట్టి బండి చక్కగా తోలండి.
టార్ మళ్ళీ రోడ్ పొంట కంపలు అవ్ దాన్ని ఏరియా ఆటోమేటిక్ ఉండి పోయినై అవన్ని కూడా ఇక మరి ఏ ఈ ఓ గారు గనక రెస్పాండ్ అయితే మాత్రం మిగతా సర్వే పూర్తి చేయాలి. అనుకుంటున్నా సిక్స్ వరకు ఎలాగో చేయాలి కాబట్టి అది కంప్లేట్ చేద్దామని కూడా అనుకుంటా ఉన్న మా ఏ ఈ ఓ గారు వారిపైనే ఆధారపడి ఉంది మాది ఇగ
అవును కనీ వాళ్ళు మీ మాట్ దాన్ని బట్టి చూసే వాళ్ళు మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్ సాదిస్త్ స్తారు అంటేస్ సాయం చేశారు మీ పని అయ్యేలా చూస్తారు.
ఖచ్చితంగా అయింది కాకపోతే ఏంటంటే తొందరగా కావాలన్న అది మా ఆశ ఇక మళ్ళీ రేపు లేచి మళ్ళీ రేపు ఉపాధి హామీ పనికి వెళ్ళి వచ్చే వరకి మళ్ళీ చాలా అంటే ఎండ ఎండ ఎండ అయిపోతుంది
అవును ఎండకు జాగ్రత్తగా పనులు చేయ్యాలి
అవును సార్ ఎండా ఈ పొద్ ఆ అవును సార్ అవును సార్ పొద్దునా చాలా మటుక్ కిందకు వస్తుంది సార్ అవున్ సార్ అవున్ సార్ తీసుకెళ్తాం చాలా చల్లజ. చాలా నీరు తీసుకెళ్తాం అయితే పొద్దున ఒక్కసారిగా ఎండ కాస్త్ స్తుంది సాయంత్రానికి వచ్చేసరిక్ కి క్లైమ్ ఒక్కసారి చేంజ్ అయిపోయి మబ్బులు అచ్చేస్తున్నాయి.
అవునండి క్లైమేట్ చేంజ్ అవడం వల్ల మీరు అన్నట్టే రైతుకు అపార నష్ట్. ట రాబోత్ తుంది అని అన్నండి అనిపిస్తుంది ఎందుకైనా మంచిది మీరు అంబలి తాగుతారా ఓకే అంబలి కూడా బాడీని కూల్గా ఉన్. చుతుంది వీలైతే మీరు అవి ఉన్నాయి కదా దోసకాయలు పట్ పట్టుకుపోండి ఒక నాలుగైదు దగ్గర ఉంచుకోండి మధ్య మధ్యన తినండి బాడిను స్కూల్ కౌంచతాయావి
కాయ కానివని కర్బూజ కానివని కావాలనింటే ఇటుక తాక తాగచ్చు కాకపోతే ఇది సార్ నన్న అటు కూల్ ఉంటుంది బడీ వా
అంటే నేను ఏమనుకుంటన్నా అంటే మీరు పని మ మీరు బాగా పని చేేసే వాళ్ళ అనిపిస్తుంది కాబట్టి మీరు పని పని పని పని అని పనిలోనే ఉంటారు కాబట్టి ఈ లోపు తిండి మానిన. తాగే నీళ్లు మానినా ఇబ్బంది అవుతుంది బాడీలోంచి వాటర్ లాస్ అయ్యి మీరు. విసఫీస్ అవుతారు కాబట్టి మీ మీకు ఒక పెద్దన్నగా మీకు అస అడ్వైస్ ఇస్తున్నా అన్నమాట కాబట్టి ఇవి పాటించండి చక్కగా ఆరోగ్యంగా ఉండండి హుషారు. గా ఉండండి ఉత్సాహంగా ఉండండి పని చేయండి
ఇరోజ అదే అయింది సార్ సర్వ కి వెళ్లినాపుడు నేను వాటర్ తా తీసుకొని వెళ్ళా లేదు నిజంగా అడవి ప్రాంతంలో సర్వే అన్నమాట అక్కడ నా అదృష్టా తగ్గట్టుగా ఒక అతను ట్రాక్టర్ నడుపుతా ఉండే ఆయన దగ్గర కూల్ వాటర్ ఉండేప్పటికి సరిపోయింది కాని ఆ నేను హా కస్ సేపు ఒక చెట్టు కింద కూర్చోండి ఒక అరగంట సేపు కూర్చున్నాను సార్ అయన కానుక నాకు కనబడకపోతే నాకు చాలా కష్టం ఉంటుండే ఈరోజు
అవును కొంచం అడవి ప్రాంతానికి దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం భయమే ఉ ఉంటుంది తోడు ఉండకపోతే ఇగ గుండె అంతా వేగంగా కొట్టుకుంట
హా అవును సార్ దాదాపుగా మా ఊరికి వచ్చేసి నేను ఒక టూ కిలోమీటర్స్ ఆ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటే ఆ వ్యక్తి ప్రత్యక ట్రాక్టర్ లో చేన్ తన పని త పని చేసుకుంటూ ఉండే అప్పటికి కొ కాస్త అంత ఇదయిపోయింది అని లేకపోతే కాస్త అంత కష్టంగా ఉండేది నాకు ఈరోజు ఆ వ్యక్తి కలవడం నాకు వాటర్ ఇవ్వడం నేను తాగి మళ్ళీ అతని దగ్గర కూర్చోవడం అతని ట్రాక్టర్ ద్వారా నేను ఇంటికి రావడం నాకు నాకు చాలా ఇది అనిపించి
ఒక సారి మనకు అదృష్టం కలిశివస్తే
ఆ అలా దేవుడు మనకు ఆ దేవుడు మనకు ఒక్కొక్కసారి అలా కలిపి ఇస్తాడు.
పనులో భాగంగా చాలా విషయాలు నాకు చెప్పారు, దీని వల్ల నాకు కొంత అవగాహన కలిగింది థ్యాంక్ యూ నాకు కాల్ చేసి చెప్పినందుకు.
ధన్యవాదాలు సార్.
ధన్యవాదాలు